హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్
ఏం లేదు కాఫీ తాగాలి
అవునా మీరు కాఫీ తాగుతారా
ఆ కాఫీ టీ మిల్క్ ఏం అలవాటు లేదు కానీ
నేను కాఫీ తాగను నాకు నచ్చదు నేను టీ నే తాగుతాను
కాఫీ కూడా బానే ఉంటది కదా
ఏమో అది కొంచెం నాకు ఎట్లానో అనిపిస్తది అది కానీ కాఫీ కంటే ఆ కాఫీ కంటే టీ నే మంచిదంట
అయ్యో అట్లా కాదు అసలు ఏది మంచిది కాదంటే దాన్
అంటే దానికంటే ఇది బెటర్ అని చెప్ పుల్ల అది ఇది మంచిది కాదు గని కానీ బాగా కొందరికి నటి హెడ్క్ అట్లా ఉంటే అందులో అల్లం అలాంటివి వేసుకొని తాగితే కొంచం టీ లో రిలీఫ్ అనిపిస్తది కదా
అవునవును
ఆ కాఫీలో అది కెఫేన్ అనే అది అవి ఉంటాయి కొంచెం మత్తు పదార్థం లేక్క ఉంటందని అది కొంచెం తనీ ఇంట్రెస్ట్ ఎవరి నచ్చింద వాళ్ళు తాగొచ్చు
ఆ టేస్ట్ కొంచము నాకు కాఫీది నచ్చుంది టీ అంటే నార్మల్ గా ఇంట్లో చేసుకుంటాం కదా కాఫీ అయితే కాఫీ గింజల తోటి బాగుంటది
ఓన్లీ టీ మంచిగా అదేంటి అల్లం కొంచెం అవి వేసి వేస్తే బాగుంటది టేస్ట్
అవును ఇలాచీ ఫ్లేవర్ అల్లం ఫ్లేవర్
అవిసి చేస్తే బాగుంటది
ఆ నేను బిచ్ స్కెట్స్ ఏసుకొని తింటాం బీస్
ఆహ కాయలోనా
ఆ సంక్రాంతి అప్పుడైతే ఇంకా ఆ నెల మొత్తము మనం కారం పూసలు చేసుకుంటాం కదా ఇగ టీలు అయితే మా మమ్మీ బిస్కెట్స్ ఎందుకు అవి ఉన్నాయి కదా అవి మురుకులు వేసుకుని తిను కారం పుల్లలు వేసుకుని తిను అని అదే అంటదండి
ఇగ అదే బ్రేక్ఫాస్ట్ అందుకు
అవును అదే బ్రేక్ఫాస్ట్ అయితది నెల రోజులు అదే బ్రేక్ఫాస్ట్
ఆ మేం కూడా అప్పుడప్పుడు తింటాం బానే ఉంటది కానీ ఎక్కువ తిన నేను ఆ
ఎం వండుకుంటారు సంక్రాంతికి
మేము సంక్రాంతికి చకనాలు చేస్తాం కారపూసలు గారెలు అండ్ ఖర్జలు చేసాము ఈసారి
ఆహా అర్షలు
హర్ష అవును మర్షిపోయిన హర్షలు కూడా చేసాము
అరిసెలు తెలంగాణకి చాలా అంటే మంచిది ఇంపాడెంట్ అన్ని ప్రత్యేకంగా చేసుకుంటారు
అరసలు నాకు నచ్చవు నాకు నేనె
నా కూడా ఇష్ట అంటే నేన్ తింటాను కనీ ఒకటి తింటా ఇక చేసినందుకు మా మామ బాధపడుతుంది కష్టపడి చేస్తది కదా ఇక మళ్ళా పా మ దంత బాధ పడి క నిగా ఒకటి తింటా ఇంకా
ఏమో నాకు అసలు నచ్చదు వికర్ష ఎందుకో తెలిదు
బెల్లం తోటి చేస్
ఆ బెల్లము ఉంటది అంతా మంచి చ్చితే కానీ నువ్వులు ఉంటాయి అన్ని బాగానే ఉంటయి కానీ ఏమో నాకంత నచ్చదు
కు బెల్లం తోటి చేసినయే అసలు నచ్చదు ఏదైనా కూడా కానీ ఒకటి తింటా ఇక
కనీ బల్లమే హెల్ది కదా అవి వాటిీ కంటె షుగర్ కంటే కూడా
చక్కర కన్నా బెల్లం మే మంచిది అంటరు
ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా బెల్లం చాయ్ బెల్లం చాయ్ అని అమ్ముతున్నారు గదా టేస్ట్ బావుంటదట నేను పై చేయలేదు మా హస్బెండ్ చెప్పారు కానీ ఎక్కడ చూసినా అదే ఉంది అల్లంతో బెల్లం చాయి అని
అవునా
మీరు చూడలేదా ఎప్పుడు
లేదు నేను బెల్లం చాయ్ అని విన్నాను గాని అల్లంతో బెల్లం చాయ్ వినలేదు
అవునా బావుంటదట బెల్లం చాయ్ అది
నేనూ ఇప్పుడు వర కు ఇంకా తాగానే లేదు
నేన్ కూడా టేస్ట్ చేయలేదు కానీ బావుంటదట టేస్ట్ చేయాలి కానీ మనకు ఇంత చేసుకుంటే మరి ఎట్లా ఉంటదో మరి
ఇంట్లో ట్రై చేయ తెండి అంటే ఒకసారి మీరు బయట ఎట్లా ఉంటుందో టేస్ట్ తాగండి నచ్చితే అప్పుడు యూట్యూబ్ లో చూసి ఇంట్లో ట్రై చెయ్
ఆ అంటే షుగర్ కి బదులు అది వేసుకునుడు అనుకుంటా అనుకుంటాన్న నేను కాకపోతే మరి ఎట్లుంటాదో టేస్ట్ ఇక కొందరికి నచ్చుతాది కొందరికి నచ్చది కదా మనకు అసలే ఫస్ట్ నుంచి బెల్లంమంటే న చదువు అంటే నచ్చుతాది ఈ కొబ్బరి ఉంటది కదా పత్ చ్చి కొబ్బరిస్ ఆ ఆళ్ అందులో వేసుకొని తింటాం అది మంచిగా ఉంటాది
ఎందులో చా టీ లోనా
పచ్చి కొబ్బరి కొబ్బరి ప్లస్ బెల్లం ముక్క కలిపి తింటారు కదా
ఆ అవునవును
అద అయితే బావుంటది అది హెల్దీ కూడా అంటున్నా
ఆ రైటే అది తినడానికి టేస్టీగా ఉంటది
హ్మ్ ఎక్కువ ఈ సమ్మక్క అవి ఉంటాయి గదా అప్పుడు ఏస్తారు సమ్మక్కసార జాతర కూడా అయితే బంగారం మణి మొత్తం అదే చేస్తారు కదా బెల్లం.
అప్పుడు మనిషి ఎంత ఉంటదో, అంత వెయిట్ తోటి బ బంగారం బెల్లం తోటి చూస్తారు.
ఆ అవును అవును కుఖం వేస్తాను.
అప్పుడు ఎన్ని కేజెస్ అయితే మనిషి ఉంటాడో. అన్ని కేజెస్ అమ్మవారికి ఈ బంగారాన్ని సమర్పించుకుంటారు.
అయ్యా ఎవరి అంటే మొక్కులు చే ఉన్నవాళ్ళు వాళ్ళు మొక్కలు విరుచుకుంటార
అవునవును అలాంటప్పుడు ఇక్కడ మరి బెల్లం చాయ్ దొరుకుతుంది అంటారా.
ఏమో మరి ఇక్కడైతే ఉన్నాయి. మా సైడ్ అక్కడక్కడ ఉన్నాయి. నిం మొన్న ఊరికెల్తే కూడా చూశాను అంటే అట్లా రోడ్ల మీద ఉంటాయి కదా. పేర్లు జస్ట్ అట్లా అట్లా జూసాను అక్కడి జుసి చింది అల్లంతో బెల్లం చాయ్
అంటే అది ఒక టీషాప్
అబ్బా టీ షాప్ నేము టీ షాప్ నేమే అనుకుంటా అవునవును.
ఇప్పుడు అన్ని కొత్త కొత్త నేమ్స్ వస్తున్నాయా అండి. హైదరాబాద్ లో అయితే వంటిల్లు లేకపోతే బగార బువ్వా, చికన్ కూర ఇట్లా అంటే మన సాంప్రదాయం తెలంగాణలో ఎట్లా అయితే మనం వర్డ్స్ యూస్ చేస్త
ఆ అవునవును వాళ్లు అంటే నేమ్ తోటే ఇట్లా అని ప్రేస్ కొత్తగా, కొత్తగా వెరైటీగా ఉండాలని ట్రై చేస్తున్నారు అన్నట్టు అందరు. ఇప్పుడు నేం చూడంగానే అంటే మన అది మనం అట్లా అన్నట్టు ఫీలింగ్ రావాలి.
అవును అట్లా అట్లా కూడా అట్లా పెట్టడం వల్ల కూడా బిజ బిజినెస్ ఎక్కువ బాగానే డవలప్ అవుతది.
ఆ అవును
మా మనది ఫీలింగ్ కూడా వస్తుది.
ఆ డెవలప్ అయితే
జర ఉంటది.
ఉమ్
బాగుంటాయి. అట్లా కూడా చేయడం వల్ల అలాంటి ఐడియాస్ రావడం గ్రేట్ అసలు.
ఆ కొత్త కొత్త ఐడియాస్ తోటి మనం కస్టమర్లను ఎట్లా ఇంప్రెస్ చేయాలి. ఎట్లా కొత్తగాఆలోచిస్త వాళ్ళని అట్రాక్ట్ చేస్తేలాగా ఉండాల అన్నది చ్ వాళ్ళు చూడంగానే అట్రాక్ట్ అయిపోవాలి. అట్లా ఉండాలి కొన్ని
అవునవును అరే ఇది బాఉంది ఇందులో పోదాం అని పిల్లలు కూడా అంటారు
ఆ అవును వెళ్దామా ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ కొందరు బిహేవియర్ మంచి ఉంటది వాళ్ళు కొందరు ఉంటారు కదా వాళ్ళు సర్వ్ చేసుడు మ మంచి ఉంటే ఇంక ఎక్కువ అట్లా మంచిగా ఉంటది వేళ్ళా లనిపిస్తది కొందరు కొందరు బిహేవియర్ మంచిగుండరు కొందరు హాష్గా బివేర్ చేస్తరు
ఆ వాళ్ళు ఇప్ప ఇప్పుడు దేనికైనా కూడా మనం మంచి ఉంటే అవుతారు నుండి మంచి రెస్పాన్స్ వస్తది
ఉమ్ అవును
ంలో మనం నవ్వుకుంటూ చూస్తే నవ్వుకుంటూ కనిపిస్తది కోపంగా చూస్తే కోపంగా కనిపిస్తది
ఉహు
సో ఇప్పుడు వాళ్ళు గూడా అంటే బిజినెస్ పెట్టేటప్పుడు వాళ్ళ సర్వెంట్స్ కి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్స్తతరు మంచిగా బిహేవ్ చేయ్యాలి మంచి సర్వ్ జెయాలె అన్
వాళ్ళు గూడా ఉంటారు కొన్ని కొందరు కస్టమర్స్ కూడా ఒక ఒకొసారి రూడ్ గ బిహేవ్ చేస్తరు కదా కొందరు
అవునావును అట్లా జే డం వల్ల వాళ్ళ కోపం ఒస్తది అది ఊడ కరెక్టే
ఆ మనం బాగుంటే వాళ్ళు గూడ బాఉంటరు
మ్
తె ఒకసారి కొంచెం వేచి చూడాల్సి ఒస్తది అవి చూడాలి ఇంకిగ అన్న అందరూ మనం అను కున్నట్టు ఐతే ఉండరు గదా ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొ లా ఉంటది మ్
మనుషులు అంటేనే అట్లా ఇంకా వాళ్ళు అంటేవి ఉండే ప్లేస్ ని బట్టి కూడా అట్లా ఉంటది అన్నట్టు
ఆ
కొన్ని ఏరియాస్ లో అట్లా ఉంటరు కొన్ని ఏరియాస్ లో వేరే లాగుంటరు
మ్ మీరు ఎక్కువ స్వీటు తింటర హాట్ తిం గదా
నా కు ఆ హాటే ఎక్కువ ఇష్టం అండి స్వీట్ కన్నా
అవునా
మ్మ్ అంటే ఈ గులాబ్జాము ఒక రెండు మూడు లడ్డు అట్లా ఐటమ్స్ తింటగాని, ఎక్కువ తినలేను తీపి అవే కారం అయితే ఏం కాదు అన్నీ ఎసేస్తా.
అంతేనా మ్ నేను గూడా నాకు కూడ ఎ క్కువ స్వీట్ నచ్చదు గానీ తింటా ఇగ తినాలి గాబట్టి తింటా కానీ ఎక్కువ నచ్చదు నాకు కూడా.
అవునా! హాటే ఎక్కువ ఇష్టమా?
హ్మ్
ఇదీ మరి మీ అమ్మగారు మీకు చెప్తరా టీ లో మురుకులు ఏసుకొని తినండి అని.
ఆ చెప్పే వాళ్ళు. చెప్తారు మ్మ్ కానీ నా నాకు నచ్చితే తిన్నే దాన్ని లేకుంటే లేదు. ఒక్కొక్కసారి మూడు బాగుంటే
అవి అయిపోయే వర కు పట్టు పడుతరిగ
ఆ అవును
నేను హాస్టల్ కి వెళ్ళి అప్పుడే సంక్రాంతి హాలిడేస్ అని వచ్చేదాన్ని, మా అమ్మ పిండి రెడీ జేసి పెట్టేది నా తోటి జేపిచ్చేది అం మ్మో
అవునా
ఆ
మీకు వచ్చా అవి చెయ్యడం సకినాలు అవి అంటే పోస్తరా ఎట్ల సకినాలు
లేదు మా ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు అచ్చి మా అమ్మ బొకేేపు పోస్తరు నేను కాలుస్తా. కాల్చడంలో బాగా వస్తది, నాకు చేయడం కంటే
అవునా
ఆ కూసొని కాలువు మంటే గాలుస్త గాని ఆ సకినాలు తిప్పడము, మురుకులొత్తడము, గారెలేయడము, అవి రావు నాకు.
మీరు సేయ్యరా నేర్చుకోరా మరి?
ఇగ నేర్చుకోవాలి ఫ్యూచర్ లో తప్పదు గదా.
కనీ ఇంగా అవి మిగిలినయి అనుకోండి కారపూసలు
ఆ ఆ మేము గూడా అంతే చేస్తమి క
ఆవులకు పెడ్తే ఆవులే తింటాయి ఇగ
ఆవుల్ తింటాయి అవి
అ
అవును తింటాయి అంటుంన్నాను.
అవును మీరు పెడుతర ఆవుల ది
ఆ పెడతాం మా హస్బెండ్ అయితే వేడి వేడిగా ప్చ్ అంటే ఆయన తినేటియే పెడుతరు ఆయనకి చాలా ఇష్టం అవి.
అ అవునా అవి వేడకి నోరు కాల్ తదేమో!
అంటే వేడి వేడిగ గాదు. ఆయన కొంచెం ఉంటాయి కదా మధ్య మనం తీసుకొని తింటారు కదా అట్లా.
ఆ హా వాటిని కూడ కుటుంబ
పురి ఇడ్లీ గాని అట్లా ఏమన్నా ఉంటే చిన్న దూడ ఉంది దానికే పెడుతరు ఫస్ట్.
అవునా
ఆ అవును ఓకే అండి మరి భావి వర్షం వచ్చేలాగా ఉంది దిమాకు
ఆ సరే బెల్లంతో అల్లం చాయ్ చేయండి
ఓకే బాయ్
బాయ్